హలో హాయ్ అండి
హాయ్
ఏం చేస్త బాగున్నాను మీరు బాగున్నారా
బాగున్నామండి
ఏం చేస్తున్నారు
ఏం లేదు ఊరికనే అలా పడుకొని సెల్ చూస్తూ ఉన్నాను మొబైల్
అవునా పని అంతా అయిపోయిందా ఇంట్లో
ఆహా ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేయనండి ఫోర్ కలా
ఉహు
టీ తాగేసి ఒకటేసారి టీ తాగేస్తామా ఫోర్ కి
ఉమ్
తర్వాత కసుూవులుడ్చి
ఉమ్
ఏవైనా పాత్రలు ఉంటాయి కదా అవి క్లీన్ చేసేస్ స్తాను మరి ఈవినింగ్ స్నానం చేసేస్తాము ఇంకా ఆ తర్వాత తినడానికి ఏం చేసుకోవాలి అని ఆలోచించి ఇంక చేసుకునేది
అవునా మేమంతా కాసు ఊడ్చేసి అంట్లు తోమేసేసి ఫేస్ వాష్ చేసుకొని జడలు వేస్ అప్పుడు టీ తాగుతాము మేము మీరు ఈవినింగ్ టైం లో చేస్తారా స్నానము
అవునండి ఆహా మార్నింగ్ లే మార్నింగ్ ఎప్పుడన్నా ఇక్కడికన్నా ఫంక్షన్ ఏదన్నా వెళ్ళాలి అనుకుంటే అప్పుడు మాత్రమే చేస్తాము ఇంకా డైలీ ఈవినింగే నాకు అలవాటు మామూలుగా
ఆహా మీకు అలవాట లేకుంటే రెగ్యులర్గా
ఆ నాకే అలవాటు రెగ్యులర్గా మా సైడ్ అందరూ అంతే
అవును చాలా మందినీ చూసాను అటు సైడ్ వాళ్ళు ఇంకా పడుకునే టైం లో కూడా చేసి పడుకుంటారు చిన్న పిల్లలకు కూడా నైట్ లో స్నానం చేపిస్తారు
అవునవును ఇప్పుడు మా బాబు గుడా అంతే మార్నింగ్ నైన్ టెన్కి అట్లా చేయిస్తానా మరి నయి అంటే కొద్దిగా సిక్స్ నుంచి సెవెన్ కి మధ్యలో ఆ టైం లో ఒక్కొక్కసారి లేట్ అయితే సెవెన్ థర్టీ లోపు బాబు కూడా అట్లా చేయిస్తా ఫ్రెష్గా ఉంటాడు అప్పుడు అట్లా స్నానం చేస్తే బాబు కూడా
పిల్లలకు కూడా పుట్టిన ఆ పిల్లలకు కూడా అట్లాగే చేసి పడుకోబెడతారు మీరు
అవును అవునవును మామూలుగా ఇంకా పుట్టిన బేబీస్కి అయితే ఇప్పుడు ప్రొద్దున్నే సెవెన్ కి లోపలి పోస్తారా
ఉమ్
ఆ తర్వాత మరి సాయంత్రం ఫోర్ టు ఫైవ్ ఆ టైమ్ లో పోసేస్తారు పిల్లలకి
ఉమ్ అదే చూసాను నేను టూ టూ టైమ్స్ పోస్తుంటారు మేము ఒకటేసారి చేపిస్తాము ఇంకా మరీ వాళ్ళు చీదర చేస్ ఆహా అంతా అట్ల ఏం చెయ్యరు మీ మీ సైడ్ వాళ్ళు ఇక్కడ మా సైడ్ ఉన్నారు అన్నమాట కొంతమంది వాళ్ళు చెప్తూ ఉ చూస్తూ ఉంటాము వాళ్ళు నైట్ టైమ్ రోజు స్నానం చేస్తుంటారు మళ్ళీ పిల్లలకి పసిపిల్లలకి మార్నింగ్ నైట్ అల్ల పూస్తుండడం చూస్తా వన్ టైం
అవునా అవునండి ఇంక అట్లానే లేకపోతే ఇప్పుడు ఎండలు ఉన్నాయి కదా ఇంకా తగ్గలేదు మాకైతే
ఉ హు కానీ వర్షాలు కూడా పడుతున్నాయి
అయినా కూడా ఇంకా హీట్ ఎక్కువ అవుతుంది వర్షం పడే కొద్ది మొన్న పడింది మాకు మొన్న నైట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్
ఉ
ఆయనా కూడా తగ్గలేదు
అవునవును హీట్ కాకపోతే రెైనీ సీజన్ లో వర్షం పడుతుంది కానీ చలిమ్ పెట్టదు మనకి ఇట్లా ఆ ఉబ్బరమే వేస్తూ ఉంటది ఆ కొంచెం మాట్లా అ అట్లా ఉంటే ఎక్కువ భరిస్తా ఉంటది మనకైతే బాగా ఊక్కపోస్తా ఉంటది
ఆ ఇంకా వర్షం పడిపోయిన తర్వాత హీట్ ఎక్కువ అనిపిస్తుంది ఎందుకో
బయట అంతా భూమిలో హీట్ అంతా బయటకు వచ్చేస్తది కదా చంబడి అందుకే మన మీద ఎఫెక్ట్ అది
ఆ మొన్న పడింది బాగా పడింది మాకు ఎర్లీ మార్నింగ్ ప్రొద్దున్నే పడిందా ఓ ఎనిమిది ఎనిమిదిన్నర వరకు పడింది తెల్లగయిన తర్వాత కూడా
కూడా పడింది
అవునా ఇంకా మళ్ళీ ఏం పర్లేదు వర్షం ఇంకా బాగా ఎండ కాస్తంది ఈ రోజ అయితే
కొంచెం క్లైమేట్ చేంజ్ అయింది మాతో ఇప్పుడు మార్నింగ్ ఎండ పడింది ఎండ కొట్టింది కానీ ఇప్పుడు కొద్దిగా చల్లబడింది ఇప్పుడు మళ్ళీ కోద్ధి సేపు అయితే గాలి పెడతది ఆ గాలి తోటి ఇంకా కొన్ని చిన్న వర్షం పడుతదో చూడాలి ఈ రోజు ఎలా ఉంటదొ రోజు ఒక మాదిరిగా ఉంటుంది క్లైమేట్ ఊ
మాకి ఇంతకు ముందు కూడా అంత అంతే అండి చనా హీట్ వస్తున్నాయా ఇంకా బాబు ఉన్నాడని ఇంకా ఎండకు మేము ఆయినా భరించ భరించలేమన్నన మాట అందుకు ఏసి తీసుకున్నామంటే ఈ ఎండల కాలంలోనే
తీసేసుకున్నారా
ఒక వన్ మంత్ పైనే అయింది ఎండలు స్టార్ట్ అయితానే తీసుకున్నాం
ఉ మీది ఓన్ హౌసేనా అండి అక్కడ ఉన్నది మీరున్న అండి అపార్ట్మెంట్ లో ఉంటారా ఇండిపెండెంట్ హౌసా
ఇండిపెండెంట్ అపార్ట్మెంట్ ఏమి లేదు ఇంక ఇక్కడ పల్లెల్లో అపార్ట్మెంట్స్ ఎవరు ఉంటారు అండి అంటే టౌన్స్ లో అట్లా అతే బాడ అదే రెంటుకుంటారు కదా అని ఐడియాతో ముందే క కట్టేస్తారనమాట ఇక్కడ పల్లెల్లో ఎవరి వాళ్ళు సొంతంగానే కట్టుకుంటారు
ఓకే అవునా పల్లెల్లో ఇంకా అవును పల్లెటూర్లలో ఇండిపెండెంట్ హౌసే ఉంటంది గంతే అండి కానీ మీకు అక్కడ పల్లెటూరులో వెజిటేబుల్స్ అన్ని చేన్లాల నుంచి తెచ్చుకుంటారు కదా ఏం అవసరం లేదు కోనేది.
మా సైడ్ అంత అదే చెనక్కాయలు తెలుసా వేరు.
ఆహ్ అవునవును అవి పండిస్తారా ఆహ్ తెలుసు.
ఇవి రెండే అండి ఎక్కువ ఇంకా కాయగూరలు అంటే కరోనా ఇంతకు ముందు వచ్చింది తెలుస. కదా అప్పటి నుంచి ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ నుంచి. ఆహ్ ఇంకా ఊర్లోకే వారానికి నాలుగు సార్లు వస్తాయండి కాయగూర్లు.
ఉమ్.
ఒక క అరుగు కట్టలాగా ఉందా చెట్టు చుట్టూ కట్టలాగా ఉంది. ఇంకా వారానికి సోమవారము మంగళవారము గురువారము శుక్రవారం. అట్లా నాలుగు రోజులు ఇద్దరు వస్తారా ఇంకా మనకి ఏం కావాలి. ఇప్పుడు ఈ రోజు వచ్చిన వాళ్ళు ఇంకొక రోజు వస్తారు రేపువచ్చిన వాళ్ళు ఇంకొక రోజు. అట్లా నాలుగు రోజులు వస్తారు ఇద్దరే.
మా దగ్గరికి రోజు వస్తారండి కూరగాయల వాళ్ళు.
ఇంకా సిటీస్ లో వాళ్ళు బండి మీద దోపుకుంటూ వస్.
అవును రోజు వస్తూనే ఉంటారు ఉమ్. సడన్గా ఏమన్నా అవసరం ఉంది అన్నప్పుడు తీసుకుంటాం కదా అవసరం ఉంది అం. ఇగా ఉన్నాయే చేసేసుకోవాలమో మీరికా.
అక్కడ బజార్ లో అని అక్కడ ఉందా అండి కాయగూరలు అన్నీ అక్కడ దొరుకుతాయా వాళ్ళు పెట్టాడం కట్ట మీద. ఇంకా నేను బాబు ఉన్నాడు అనేసి ఎక్కడికి వెళ్ళాను మా హస్బెండ్. బెండే అన్ని తీసుకొని వస్తాడు ఆహ్ ఇంకెప్పుడన్నా ఒకసారి మా హస్బెండ్ ఎక్కడన్నా వెళ్తే నేను తెచ్చుకుంటాను.
ఉమ్ ఉమ్ అవునా ఉమ్. మూవీస్ చూస్తారాండి మీరేమన్నా.
అంటే టీవీ లోనా సినిమా థియేటర్స్ లోనా.
ఇక్కడైనా పర్వాలేదు మూవీస్.
సినిమా థియేటర్స్ లో ఇప్పుడు తక్కువ అండి మ్యారేజ్ అయినప్పటి నుంచి అంతకు ముందు స్టడీస్ అప్పుట్లో చూస్త. వస్తా ఉంటే ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఒక టూ ఏమో చూసినానా. ఇంకా మరీ చూడలేదండి ఇంకా దీంట్లో చూస్తా ఉంటాం. సెల్లులో.
మొబైల్లో చూస్తుంటారా ఉమ్.
కదా ఇప్పుడు మొన్న అక్కడ అటు మొన్న వచ్చింది ఇంకా కొత్తగా.
ఉమ్ ఉమ్ అవును. ఆహ్ అవునవును చూసాను నిన్న వేసిండ్రు. వచ్చింది కదా మూవీ అవును మీకు మీరు బాలకృష్ణ. మూవీస్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా అక్కడ వా
ఆహ్ మా సైడు బాలకృష్ణను రామ్ చరణ్ అండి ఎక్కువ.
ఎక్కువగా ఆహా బాల కృష్ణ మూవీస్ రాగానే ఫస్ట్ ఏంటా మీరు చూడాలనుకుంటారు కదా.
అవును అవును మీరు ఏవి ఇష్టపడతారు ఎవరి.
మేము ఒక్కొక్కారికి ఒక్కొక్కడు ఉంట్. అంటది నాకైతే చూస్తుంటాను కొంచెం అల్లు అర్జున్ మూవీస్ కానీ.
ఏది బాగా అనిపిస్తే అదే నాకు కూడా పెద్దగా ఇదనేం లేదండి. మా నాన్న అయితే బాగా బాలకృష్ణవి అయితే బాగా.. చూస్తాడు ఇట్లా సినిమాస్ వచ్చినప్పుడు కూడా థియేటర్. టర్స్ కి వెళ్ళైన చూస్తాడు మా నాన్న ఇంకా అన్న వెళ్తాడు. ఆడ అవును
ఆహా హ్ ఏక్కడ అండి ఇంకా సినిమా థియేటర్ ఏడ వెళ్తున్నాము. మ్యారేజ్ అదయినాప్పనుంచి పిల్లలు పూట్టాక అప్పుడు బాగా చూసే వాళ్ళం మండి అసలుకి హ్ మ్యారేజ్ కాక ముందుకు ఆ హాలిడేస్ వచ్చినాయియంటే కొత్త మూవీ వచ్చిందంటే ఇక ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయ్యి మూవీస్ కు ఏళ్తూ ఉండే వాళ్ళం అసలకి
అవును ఇంక ఇప్పుడు మ్యారేజ్ అయిపోయిన తర్వాత పిల్లల్ని చూస్ కోవడము అదే సరిపోతుందండి
ఉ అదే సరిపోతుంది ఇగా ఆప్పుడయితే మూవీస్ స్టోరీస్ కూడా బాగుంటుండండి ఇప్పుడు అంత బాగుండట్లే ఇప్పుడు మనం
ఓల్డ్ మూవీస్ అయినా కూడా అవి చనా బాగుండేవి ఇంతకు ముందు
హ్ అప్పుడు బాగుంటుండే ఇప్పుడే హా ఇప్పుడు నే అంత ఇంట్రెస్ట్ అనిపిస్తలే అన్నీ ఫైట్ టీంగ్స్ యాక్షన్ మూవీస్ అవే ఉన్నాయి అసలకి ఈమె పెద్ద ఉ
తర్వాత మళ్ళ ఫైటింగ్ మరి సాంగ్ అన్ని ఇవే
అంత ఫ్రాక్షన్ ఇంకా మళ్ళీ అందులో అల్లు ఆ జన్ మూ ఆ మూవీస్ ఇష్టమ అ కాకపోతే మొత్తం మొన్న పుష్ప మూవీ తీసాడు కదా అంత ఆక్షన్ మూవే అది ఆ అసలు నా నచ్చలే నాకైతే ఉ కొంతమందికి దానికి అవార్డ్స్ కూడా వచ్చాయి గానీ కొంచెం మంచిగా కామెడీ అట్ల ఉంటే బాగా అనిపిస్తది నాకు
నాకు కూడా కామెడీస్ ఉంటే చాలా ఇష్టం అదే టూ టైమ్స్ అయినా కూడా చూస్తా
చూస్తాం హ్ అందుకే నేను ఇంకా ఏం చేస్త తమిళ్ డా బింగ్ మూవీస్ ఉంటాయి కదా వాటికి అవి చూసస్తూ ఉంటున్నా ఇప్పుడు ఇంకా తెలుగు మూవీస్ అంతా ఇంట్రెస్ట్ అనిపయట్లేదు తమిళ్ వి డబ్బింగ్ మూవీస్ బాగా అనిపిస్తాయి
ఇంతకు ముందు కామెడీ సీన్స్ కూడా చనా బాగా అదే మనము ఫుల్ఫిల్ గా నవ్వుతూ ఉంటిమి అన్నమాట కామెడీస్ కి ఇప్పుడు పెద్దగా అంతగా ఏం లేవు
ఏమీ లేవు అసలుకి కుళ్ళు జోకుల్లాక అనిపిస్తున్నాయి. నాకైతే
అవును ఇంతకు ముందునే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా
ఆ అన్నట్టు బాగుంటుండే ఆ కామెడీని మళ్ళీ మళ్ళీ చూసేవాళ్ళం అసలుకి ఏంత బాగుంటుండే అసలుకి ఒక్క మూవీని టూ త్రీ టైమ్స్ హ్ అంతే అన్నట్టుంది అందుకే ఎవ్వరు కూడా సినిమా థియేటర్ లకు పోవడం కూడా తగ్గించేస్ సారీప్పుడు
ఇప్పుడు ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ అట్లా వాళ్ళు చదువుకున్న వాళ్ళ అయితే ము మొబైలోనే చూస్తున్నారు కదా ఆటోమేటిక్ గా అందుకు తగ్గి చేసినరూ చానా మంది
తగ్గించేసిసారు మళ్ళీ మూవీస్ స్టోరీస్ కూడా అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు అప్పట్లాక అందుకే ఎవ్వరు కూడా ఇంట్రెస్ట్ అవి కూడా క్లోజ్ అయిపోతాయి చూడండి కొన్ని డేస్ అయితే సినిమా థియేటర్స్ కూడా ల పైపోతాయ్
ఆ
అలా ఉంటుందిగ మ్
ఉంటేనే కదా చూసేది
మ్ మ్ ఎవరైనా నచ్చితే కానీ మనం కాలేజెస్ టైమ్ లో అయితే బాగుంటుండే అసలుకి ఏ తి ఏ థియేటర్కి వెళ్ళాలి అంటే అన్ని మూవీస్ ఆ థియేటర్ లో అన్ని హిట్ మూవీసే ఉంటుండే ఒక్కొక్క థియేటర్ ఏ థియేటర్ క వెళ్ళాలి ఏ మూవీకి వెళ్ళాలి అన్నట్టు ఉంటుండే ఇప్పుడైతే ఒక వ థియేటర్ లో కూడా ఇంట్రెస్ట్ లేకుండా అయిపోయింది అసల్ క్ మ్
అంటే ఇంకా ఇంకా వచ్చే ఇప్పటి నుంచి వచ్చే మూవీస్ ఇంకా చాలనా ఇదిగా ఉం
ఆ ఇంకా వరిస్ట్గా ఉంటాయి ఏమ్ ఆ అంతే ఇగ సినిమాస్ ద ఇప్పుడు సిరీస్ లాకోస్తున్నాయి షార్ట్ ఫిలిమ్స్ సీరియస్ లాకా తీస్తున్నారు ఇక మ్ షార్ట్ ఫిలిమ్స్ అాలా రన్ అయితున్నాయి ఇగ ఇప్పుడు మ్ సిరీస్ చూస్తాను మ్ నాకు ఏంది సేవ్ ద టైగర్స్ సేవ్ ద టైగర్స్ చూసారా
ఆ హ లేదం
చూడండి చాలా బాగుంటుంది అసలు సేవ్ ద టై గర్స్ సిరీస్ చూడండి
అంటే ఇప్పుడు నేను ఈ రీసెంట్గా ఒక టెన్ డేస్ ఆహా ట్వంటీ డేస్ అట్లా అంటుంది ప్రతి లిపి అని
ఫర్టిలిటి
దాంట్లో వస్తా ఉంటాయి స్టోరీస్ మోరల్ స్టోరీస్ అంటే ఇప్పుడు ఈ రోజు ఒక ఎపిసోడ్ వస్తుంది కదా సీరియల్ టైప్ లో
మ్
అట్లా ఆ తర్వాత ఇంకొక రోజు ఇంకొక ఎపిసోడ్ వస్తుందన్నమాట అట్లా అంటే అదైతే బాగా ఇంట్రెస్టింగుంటుందన్నమాట